అనుకున్నా నే ఖాళీగానే ఉండవా
ఆా
తిన్నవా
తింటా ఉన్నా
ఎందింటాండవవు
రెండు బోండా కాదు ఒక బోండా రెండు వడ
ఇప్పుడు మా అన్న పేజ్ నెంబర్ లే ఇచ్చినడు అనుకో నాకు అప్పుడు నేను ఇప్పుడు అలైన్మెంట్ లో పెట్టుకొని మళ్ళా దాన్ని పిడిఎఫ్ గా మార్చుకొని జిరాక్ దీపించుకోవచ్చు కదా అప్పుడు నెబర్ల ఎగిరిపోకదా పేజ్ నంబర్ లు
లేదు లేదు ఎగరవ
ఆ సరే దానికిలే ఫోన్ చేసన్నాను ఇంకేం చేస్తాండవ్
ం తెదు ప్రడు సినిమ ఏం తెస్తాండవు
ఏేంజలా అశిపించుండ హ ఏమి రేపేడికి వలేదయి త మీ అవల్ నికడ కట్లా
లేదు ఇంకానే ఎల్లుండి ఎగ్జామ్ ఉంది
ఆ
మ్ దానికి చదవాలా
నీకు ఆన్సర్లు ఎవరు పెడతారు
ఉన్నారు మా ఫ్రెండ్స్
మీ ఫ్రెండ్స్ పెడతారా
ఉమ్
మంచిగా మాటాడతారా వాళ్ళు ఫేక్ ఆ లేకపోతే ఫేక్ ఆ మంచిగా మాటాడుతారా ఫేక్ ఫ్రెండ్స్ ఆ మంచిగా మాటాడుతార అ
హలో ఏంగాదు ఏవైనా ఇచ్చేస్తార అనమాట
బా అంత ఫ్రెండ్షిప్ ఆ
చాలా
ఉమ్ ఇంకా మీ స్కూలోళ్ళ ఫోన్ చేసినారా నీకి ఎవరన్నా ఆ పాప చేస్తుద ఓ పాప మీ ఇంటరు
ఉమ్ ఇచ్చిరా వాళ్ళకే ఇప్పుడు ఫైనల్
ఏంది ఆ పాప కూడా మీ నువ్ ఏం చదువుతానవో అదేనా
లేదు లేదు వాళ్ళు ప్రాజెక్ట్ లో ఉన్నారంట బిటెక్
ఆహా ప్రాజెక్ట్ ఒకటే కదా వాళ్ళకి సబ్జెక్ట్లు ఏము ఉండవు కదా ఉమ్ నీకి
ఓ
నీకు ప్రాజెక్ట్ ఓటేనా సబ్జెక్ట్లా
లేదు బ్రసీ మాకు సబ్జెక్టులు ఉన్నాయి
ప్రాజెక్ట్ లేదా ఉమ్
ప్రాజెక్ట్ కూడా ఉంది సబ్జెక్ట్
రెండూ ఉండాయా ఆహా ప్రాజెక్ట్ టోటేనా మైనర్ మేజర్ అట్లా ఏమన్నా రెండు ఉంటాయా
రు
ఆహా
ఫోర్ టూ లో మేజరు ఇప్పుడు ఉంది సబ్మిట్ చేయాలి ఇంకొక వన్ వీక్ ఉంది టైం
మేం కూడా అషు చేయాల్ల ఏం చేయాలో నాకు ఏం అర్థం కాల వీళ్ళు ఎవరెవరు పెడితే నేను అడగ తింటన్న నా నెంబర్లు వేస్తే చాలని ఈ కంటెంట్స్ లో మార్చు కొని టేబుల్స్ లో నెంబర్లంతా చూసుకొని వేసుకొని
ఉమ్
అండ్ మా యమ్మ డబ్బులు వేస్తుందా ఫి
ఏంది ఆ
మా అమ్మ డబ్బులు వేసింది లే
ఏ అవునా
ఉమ్
కట్టేసినావా
మా డాడీ ఇచ్చినాడు కట్టేసినా మా డాడీ అది వేరే వాళ్ళకట్టాలని ఉంటే మళ్ళ మాయమ్మ దగ్గర వేపించుకున్నా ఇప్పుడు
ఇప్పుడు మీ డాడీకి నువ్వు డబ్బులు వేసేయాల అయితే
ఉమ్ కచ్చి డాడీ ఇయళ్ళ కదా పాపం ఇన్ని రోజుల నుంచి ఇస్తంది ఒకసారికి ఇస్తే ఏమైపోతుంది అని ప్చ్ ఈడట్లా ఏందో మా డాడీ
సరేలే ఇంకా అంకుల్ కి మాత్రం అవసరాలు ఉండవా ఏంటి
ఉంటాయి ఉంటాయి అదే అదే చెట్ల అంతా రాసుకొని డెలివరీ ఇచ్చేటప్పుడు డెలివరీ ఇచ్చేసిన తర్వాత కలక్షన్ ఉంటుది చూడు అప్పుడయితే డబ్బులు ఉంటది బాగా అడగచ్చు
ఉమ్ బాగా అడుగు ఒకేసారి తీసేసుకోనే అంతా మళ్ళీ ఊరిక ఊరికే వేయ్యాలంటే అందరు ఉండదు కదా
అప్పుడ లేదు అనుకో మా అమ్మ ఎట్ట తడతానుడో అట్టా తడతాడు అబడ నన్న కూడా
నాకు నీ మీద నమ్మకం ఉందిలే ప్లస్ ఇచ్చేస్తావు అని నువ్వు ఎవరి మీద ఎవరి దగ్గర అనిపించుకోవు కదా
ఆహా మధు అమ్మకి ఇస్తాంది మే మాకే కదా అమ్మ ఖర్చు పడతాంది మా అమ్మ కూడా ఎలా మాకు వెసికి సరిపోతుంది అది చెప్తే ఆ బలి సంపాదిస్తాండలీ ఏంటంటే అట తిడతాడు నాకు కోపం వస్తుంది మా
మీ డాడీకే ఇవ్వు అప్పుడు కనిపి ఒక్కసారి ఇచ్చినా కూడా అనుకుంటాడు నా బిడ్డ ఇ నాతందినప్పుడు
అదే నేను అనుకున్ ఉంటది మధు ఎప్పుడో ఇద్దాం అనుకుందిలేమ బెంగళూరు లో ఉన్నప్పుడే మా డాడీ అప్పుడు మా డాడీ అడి అప్పుడు అట్లే ఉన్నాడని ఇయలేద అమ్మి వేస్ట్ చేస్తాడు యడా వేస్ట్ చేయడు యాడ ఎక్కువ డబ్బులు ఇస్తే వేరే వాళ్ళ కట్ట వస్తాడు మనిషి మైండ్ సెట్ చెప్పలేం కదా
అవును
అయి మా అక్క కు శాలరీ పడిందనుకుంటా మా ఎద్దుకని వేసిన డబ్బులు ఏమో మే ఏమో తెలీదు వాళ్ళ వేసినారో మా అమ్మ ఎసింటుందొ పాపం
ఆంటీ అయితే ఆంటీ దగ్గర నుంచే వేస్తోంది కదా
మామ్మకి ఏ రిచార్జ్ అయిపోయింది ఆ ఈ రోజు ఇప్పుడు నేను ఫోన్ చేసిన కూడా పోల అఔట్ గోయింగ్ ఇన్కమింగ్ అన్ని నిలిచిపోయాయి
ఏం ఆంటీ ఎట్టేలా
ఆ అందురే ఏటర్లే నేనొకదని దాని తప్ప జియో మెంటల్ నట్టే రాదు మే ఇది ఎయిర్టెల్ అయితే ఎక్కడైనా వస్తుది
నేను ఎయిర్టెల్ యూజ్ చేస్తా ఉన్నా వన్ మంత్ ముందు జియో సర్వీస్ మార్చుకుని ఎడా మనకి ఎవరైనా కాల్ చేయాలంటే ఒక్క రోజు ఇన్కమ్మింగ్ వస్తా అంది
అవున అవును మళ్ళీ మిగతరోజులు అంతా రాదుది ఎయిటెల్ సర్రా నిలిచపోతుంది భిన్న రీచార్జ్ చేస్త
చేస్తా ఈ రోజు బ్యాలెన్స్ అవుతుంది పక్క కన రోజు ఇన్కమింగ్ ఆగిపోతా ఉంది అవసరానికి ఎవరితో మాట్లాడడానికి కుదరడంలా చేసిన కాదు మళ్ళీ నన్ను తిట్టుని చస్తారు అందురూ ఏం అప్పుడే బ్యాలెన్స్ అయిపోంది అపుడే అయిపోయింది అదేదో జియో ఉంటే వా వాళ్ళన్నా చేయడానికి వీలుంటుంది కదా
అవునవును లేష్
అంతే మార్చుకున్నాం
ఏం చేస్తాండవా నైట్ ఎంక్వైరీ చేస్తావు
నైట్ కి ఏం కూడా లేదు బ్రసి నేను మధ్యాహ్నం తినలేదు
హ
నా కూర మిలి అయిపోయింది
ఆ ఏం చేస్తున్నావు మధ్యాహ్నం పప్ప ఆకుపప్పు
అది ఉంది రాత్రికి తినేస్తాం
ఉ అంతేనా దాంట్లో నంచుకునికి ఎం చేసుకోరా
నంచుకునేకంటే వీళ్ళు మధ్యాహ్నం షాప్ దగ్గర వీళ్ళు గోబీ నంచుకొని తిన్నారంట
ఆ
ఆ పాపం మీ ఇంటికాడ పిల్లకాయలు ఏం తిన్నారో తెలీదు. మధ్యాహ్నం అన్నం వండేసేసి వెళ్ళిపోయినాను నేను.
అన్న మోటి చేసేసి వచ్చేసి నావ నువ్ టాబ్లెట్స్
ఆ
మ్ ఎంచేవాలు పడింది టాబ్లెట్ తీసుకొని పోయే కి
ఆ ఎప్పుడు ప్రసి వన్కి ఏమో గూడూరులో బస్ ఎక్కితే ఇంటికి వచ్చేటప్పుటికి కరెక్ట్ గా ఫైవ్ థర్టీ.
అబ్బా చూడి అని ఎంతసేపు జెర్నీ చేసినావో, మళ్ళీ అదికాక ప్రాబ్లం అన్నావ్.
ఆ చూడు ఎంత ఇబ్బందో. మళ్ళీ వెంట వెంటనే ఎక్కడా ఆగిందే లేదు తెలుసా?
ఆ సర్ అని పోయేసి మళ్ళా వెలిపోయినావు.
అవును, దానికే మా డాడీ నేనయ్యుం టే టూ అండ్ హాఫ్ అవర్స్ లో టూ అండ్ హాఫ్ పవర్ లో నేను అట్లా నెల్లూరుకి వెళ్ళి త్మకూర్ బస్ స్టాండ్ క వెళ్ళి నేను మళ్ళీ రిటర్న్ వచ్చిను ముందు కెళ్ళి నిలబడతాను అని అన్నాడు టూ అండ్ హాఫ్. పవర్కి
అయితే పో వచ్చి నిలవడ మను చెప్పేది.
అదే చెప్తున్నాడు నువ్వు ఫైవ్ కంతా వచ్చావంటే నేను మళ్ళీ తిరిగి సెవెన్ థర్టీ కంతా నీ ముందు ఉంటాను అని అన్నాడు. ఎంత బండ్లు అయినా కూడా ప్రస్సి.
ఫాస్ట్ గా తోల్తాడేమో అనుకున్నా.
ఫాస్ట్ గానే తోల్తాడులే,
మ్, అందుకే చెప్పినాడు. బస్సులు అంతా స్టాపింగ్ ఉంటాయి కదాచ్చూ. బస్సులు అంతా అయితే స్టాపింగ్లు ఉంటాయి. బండియాడా ఆపనవసరం లేదు సర్రన్ పోయి సర్రున వచ్చేయచ్చు.
ఆహా, బండ్లో పోడంటా నేను బస్ లోనే పోయేసి వస్తానని చెప్తా నన్నాడు.
బస్లో నా ఎక్స్ప్రెస్ ఎక్కుతాడేమో మే అంకుల్.
ఎక్స్ప్రెస్ ఎక్కినా కూడా ఎట్లా ప్రెస్టీయే పోయేది.
ఏమో అడుగులే జడ్ స్పీడ్ బండి ఎక్తాడేమో జప్తాన్లే. అది వకీల్సాబ్ మూవీలో వాదించేటప్పుడు ఎట్లా వచ్చినావమ్మ అంటే వాళ్ళు చెప్పిన టెన్షన్ లో జడ్ స్పీడ్ లో వచ్చినాను సార్. న్ చూడు
అవును. అక్కడ సూపర్ ఉమెన్ ఇక్కడ సూపర్ మ్యాన్ అన్నమాట.
మ్ ఏం వచ్చినావ్
చప్పాల ప్రస్సి.
ఇంకేముంది తిన్నారా అంకుల్, ఆంటీ?
హ్మ్, వాళ్ళు మధ్యాహ్నమే తిన్నారు.
ఎంత లేట్ అయిపోయింది చూడు తినాలికి అమ్మ తల్లి ఆరు అయితాంది అమ్మ టైమ్.
అ రే అవుతా అంది టీ తాగుతావా?
ఎవరు?
టీ తాగుతావా నిన్నే అడిగినాను.
నేను తాగం టీలు కాఫీలుంతా గాయ తాతుందంట.
లైట్ టీ కావాలా?
ఆ వేడి వేడిగా ఉందంట. ఏంది?
బిస్కెట్ ముంచుకొని తిన్
బిస్కెట్ తింటాందంట ముంచుకొని సర్లే మే బ ఏమి పందల్ పద్దనుంచి ఏండి ఏండి ఏండి ఇప్పుడు పోయి తినే దాన్ని ఆకలి కాలే మే నీకి
అయిదు రిటర్న్ వచ్చేసేసి ఇంక గూడూరు ఎంటర్ అయినప్పుడు ఆకలేసింది అప్పుడు ఆకలేసింది
మ్మ్ మంచిదేలే ఇంగ ఎట్లో వెళ్ళిపోయినావు కాబట్టి ఎందొ
ఏం తిన్లా ఇప్పుడు కూడా పక్కన ఆ ఆ సరే సరే
ఆ బాయ్ మ్మ్